నమస్తే
హలో
హలో నమస్తే వినిపిస్తుందా
ఆ ఎక్కడో లోగా ఉంది మీ వాయిస్
ఇప్పుడు ఇప్పుడు ఓకేనా
ఆ ఇప్పుడు కొంచం పర్లేదు
భోన్ చేసారా
ఉమ్ అయింది మీరు
ఇప్పుడే తిన్నాం
ఏం తిన్నారు
ఈరోజు మా హాస్టల్లో చిత్ర అన్నం పెట్టారండి అదే లెమన్ రైస్ పులుసన్నం
బావుంద టేస్ట్
ఏదో పర్లేదు అదే తిన్నాను ఇంకా దానితో పాటు స్వీట్ కేసరీ కూడా పెట్టారు అది తిన్నాము
మ్మ్
అవున్ ఇంకా చదువుకుందాము అని చెప్పేసి ల్యాప్టాప్ ఓపెన్ చేసి కొర్చున్నాను
మ్మ్
మీరు
నేను దోశ తెచ్చుకున్నా అండి బయట్నుంచి దోశ తెచ్చుకొని తిన్నాను నేను కూర్చొని ఇప్పటి వరకు మా స్నేహితులతో మాట్లాడి ఇంక చ్చున్నా
ఈ రోజు ఉదయం నుంచి ఏం చేశారు?
ఈ రోజు మాకు ట్రైనింగ్ జరిగింది. కొత్త ట్రైనర్ వచ్చారండి దాంట్లో అంటే ట్రైనర్ మారారు. మా ట్రైనర్ ఏమన్ అంటే ఆయనకి జావా రాదు అసలా ఏదో డిఎస్ఎబ్ టాపిక్స్ వచ్చు దాన్ని బట్టి ఎందో కొంచెం కొంచెం మేనేజ్ చేసుకొని వచ్చాడు. ఆయన ఢిల్లీలో పనిచేస్తాడు, ఆయనొచ్చి నాకు జావా రాదు నేను మీకు చెప్పలేను అని చెప్పి నైట్ కి నైట్ ఫ్లైట్ ఎక్కేశాడంట.
అట్లా ఎలా చెప్తాడు? వాళ్ళకు తీసుకొచ్చిన ముందర చెప్ ప్పుంటారు కదా మీరు ఈ సబ్జెక్ట్ చెప్పాలి పిల్లల్లకి
అదే ఆయనా సీ ప్లస్ ప్లస్ అంట ఎక్స్పర్ట్
మరి వీళ్ళు జావా ఫుల్ స్టాకో ఈ పైతాన్ లో ఏందో అన్నప్పుడు వేరే వాళ్ళని ఎతుకొచ్చి ఎలా చెప్పమంటారు మీక్?
ఊ ఆ ఆయన అసలు ఏం చెప్పలా మాక్ ట్ కోడ్ల ప్రాబ్లమ్స్ చేపిస్తన్నాడు మేం చెయలేమా అది రోజు?
అదే గదా అది చెప్పేదానికైతే వాళ్ళకి ఎందుకు మనం డబ్బులు ఇచ్చేది? అలా అనేసే మేము మా ట్రైనింగ్ అప్పుడు గూడా కొంచెం గొడవ పడి అలానే మూడు వారాలు ఉండిపోయాం.
ఊమ్
తర్వాత ఒక మంచి ట్రైనర్ని పంపిచ్చారు నిన్న ఈరోజు ఆయన అయితే మన్ చిగానే చెప్తున్నాడు మంచిగా అంటే మనకి ఎట్లా ఒక కొత్త విషయం ఏదైనా సరే ఓ ఒక చిన్న పాయింట్ చెప్పినా ఆయన మంచిగా చెప్తున్నాడనే అనుకుంటాం. ఎందుకంటే మనది తెలియంది తెలుసుకోవాలి కదా! అది తప్ప నే చెప్తా ఇప్పుడు మాకు వచ్చిన ట్రైనర్ అయితే, కొత్త విషయాలు కొన్ని చెప్తున్నాడు మంచిగా చేపిస్తున్నాడు నేర్పిస్తున్నాడు.
ఊమ్మ్
కొంచెం మేం మంచిగా నేర్చుకుంటే అయిపోతది అది.
హూమ్
అది కాక మీరు ఈ వారంలో మొహర్రం అని పండుగ ఉంది కదా ఇంటిక్
అవును ఆ అవునండి. గురవారం వెళ్దాం అనుకున్నా గురవారం వెళ్ళి ఆదివారం వద్దాం అనుకుంటున్నా మీరు అవును మీ పండగ లె ట్ల చేస్తారు అసలా
మా పండగలు అయితే మ్ ముస్లిమ్స్ ఇళ్లల్లో అన్ని చేసుకుంటారండి కొంతమంది. కానీ మొహర్రం అంటే పీర్ల పండగ అన్ టారు ఇటు సైడు కొ కొంతమంది మాత్రమే చేస్తారు అందరూ చెయ్యరు.
తమంది
అంటే అది ఏదో ఓ ఇంటి దగ్గరకు వచ్చి అవంతా చేసే కొంతమందికే సాంప్రదాయాలు ఉంటాయి వీటి గురించి
ఊమ్
నాకు తెలిసినంత వరకు అయితే పద్ధతులు తెలుసండి. కానీ మా ఇంటికైతే లేదు ఆ పండగ చెయ్యాలి అని
ఊ హూమ్
మేము ఏం చేయాలి అంటే ఆ మొహరము లాస్ట్ పది రోజుల ముందు నుంచి స్టార్ట్ అవుతుంది తొమ్మిది రోజులు తినకుండా ఉండ ఉంటారండి మాంసము
ఓహో ఎందుకండి అంటే ఆ ఈ పండక్కెనా ప్రతి పండక్కి ఉంటారా
ఆహా ఈ మొహరం గురించే నేను మీకు చెప్తున్నాను అన్నమాట
ఓకే
ఈ ఒక్కదానికి పది రోజుల ముందు నుంచి మాంసం తినకుండా
మ్మ్
అట్లా కొంతమంది నిష్టగా ఉండి పది రోజులు ఏం తినకుండా పదవ రోజు పొద్దున్నే లేచి నమాజ్ చదువుకొని ఆ ఫాతహల్ ఇచ్చేసి అంటే పాయసం ఏదన్నా చేసిన తర్వాత
మ్మ్
అలా చేస్తారు ఆ మళ్ళీ అహో ఆ అంటే అవి తీసుకొని దర్గా దగ్గరికి వెళ్తారండి పీర్లు తీసుకొని అక్కడికి వెళ్ళినాంక రెండు ఊర్లు కలిపి చేస్తారు కాబట్టి ఆ ఊరు నుంచి అంటే ఇంకొక వే వేరే వేరు ఊరు నుంచి ఇంకొక ఊరు నుంచి తీసుకొని వచ్చి అట్లా చేస్తారు పండుగలు ఇది మాకైతే లేదు కాబట్టి మేము పెద్దగా చెయ్యము నాకు తెలిసిన ఆచారం అయితే ఇదేనండి
ఓకే
ఆ ఇంకా మీరు అండి మీకు నచ్చిన పండగ అట్లా ఏమైనా ఉందా
నాకు నచ్చిన పండగ వినాయక చవితి అండి అంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు దీపావళి అంటే ఇష్టం ఎందుకంటే స్నేహితులు అందరం ఉంటాం టపాసులు కాల్చుకుంటాం ఆడుకుంటాం ఇప్పుడు మనం పెద్దయ్యాము మనకు కూడా ఇంట్రెస్ట్ రాదు వెళ్లి కాలుద్దాము అన్నా మన ఇంట్లో వాళ్ళు కూడా ఏం కాలుస్తావులే అంటారు కాబట్టి ఆ ఇప్పుడు నాకు వినాయక చవితి ఇష్టం అండి ఎందుకు కంటే వినాయకుని విగ్నహాం చి విగ్రహం పెడతారు
మ్మ్
అందరి దగ్గర చందాలు తీసుకొని పెద్ద విగ్రహం పెడతారు మ్మ్ మా కాలనీలో పెద్ద విగ్రహం పెట్టి రోజు పూజలు చేసి ప్రసాదం ఇస్తారు ఇంకా వినాయకుని నిమజ్జనం చేసే రోజు పిల్లలకి ఆటలు పెడతారు ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ బహుమతులు ఇస్తు ఇత్తారు ఇంకా డాన్స్ చేస్తారు చాలా మంది మన ఏజ్ పెద్దవాళ్ళందరు డ్యాన్స్ చేస్తారు చాలా వరకు
అవున
ఇంకా అన్ని అయిపోయిన తర్వాత బహుమతులు ఇస్తారు ఇచ్చిన తర్వాత లడ్డు వేలం పాట పాడతారు పాడి ఎవరు గెలిస్తే వాళ్ళు తీసుకొని లడ్డూ అందరికి పంచుతూ ఉంటారు మా కాలనీలో
అవునండి మీరు చెప్తుంటే గుర్తొచ్చింది నేను చిన్నప్పుడు మా స్నేహితులతో కలిసి బంకమట్టితో చేసేదాన్నిండి నేను విగ్రహాలు బొమ్మలు ఆ అంటే అప్పుడు ఇద్దరు ఇద్దరు ముగ్గురు కలిసి అబ్బాయిలు స్నేహితుడు ఉండేవాళ్ళం డి వాళ్ళతో కలిసి చేసేదాన్ని నేను అంటే మా చుట్ చుట్టుపక్కల అందరూ అన్ అంటే ఉన్నవాళ్ళు అబ్బాయిలే ఉండేవాళ్ళు
ఉ
పిల్లలు తక్కువ అనమాట మీము నేను మా చెల్లి ఉండేవాళ్ళం
ఉ
అందరు పిల్లలకాయలలోకి మేమే ఉండి ఇంకా వాళ్ళతోనే కలిసి నేను క్రికెట్ టడుతూ ఉన్నాము సో అట్లా ఎక్కువ వాళ్ళతోనే ఉండ డం వల్ల వాళ్ళు ఇంకా వినాయక చవితికి తెలిసిందే కదా అబ్బాయిలందరూ కూడా కలిసి ఆ చందాలు అన్నిీ కలెక్ట్ చేసేది కూడా అంటే సేకరించేది కూడా వీళ్ళలే అనమాట పల్లెలో మొత్తం ఆ అబ్బాయిలే సో అట్లా వాళ్ళతో పట్ టే వెళ్ ఎల్ వాళ్ళము మేము అట్లవెల్లి సే కరించి డబ్బును అంతా పెద్దవాళ్ళకి ఇచ్చి ఇంకా విగ్రహం తీసుకురావ తీసుకురావడం ఆ తీసుకురావడానికి తెచ్చాకం మొత్తం ఆ అంటే పూజలు చేసి ఆ రోజు ఇంకా విగ్రహ వినాయకుడికి తెల్లబట్ట కడతారు కదా పూజ అయ్యేంత వరకు మొహం కనపడకుండా అక్కడ కట్టేసిన తర్వ త అప్పటి వరకు ఉంటారంతే అండి పెద్దవాళ్ళు మళ్ళ ఎవ్వరు ఉండరు మళ్ళ అసలు ఎట్లా చేస్తామంటే ఇంకా మేము పాటలు పెట్టుకొని ఛి చిందులు వేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ టు అక్కడే ఉండే వాళ్ళమే ఇంకా మా ముఖ్యంగా అంటే ప్రసాదాలు
ఉ ప్రసాదం మనం ఇంట్లో చేసినప్పుడు కూడా అం రుచి రాదు కానీ గుళ్లో ప్రసాదం ఎంత రుచి వస్తుందో
పొద్దున్న ఒక రెండు రకాలు సాయంత్రం ఒక రెండు రకాలు ఇంకా ఆడే పెట్ కొని అట్లా మంచిగా తిని ఆడుకుంటూ అలానే ఉండేవాళ్ళం ఖచ్చితంగా ఒక బా ఆ రెండు రోజులుయితే సెలవు ఇచ్చేవాళ్ళు మాకు బడికి
ఊహు
ఒక రోజైనా ఇచ్చేవాళ్ళు మేము ఆ ఒకక్క రోజుని కాస్త రెండు రోజులు తీసుకుంటాం అలా చేసే వాళ్ళము ఇంకా ఆ మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు ఇలా పెడతారు కదా అది
ఉ అవును
ఆ మా ఊరిలో అయితే ఒక వారం పెట్టేవాళ్ళండి అంటే ఏడు రోజులు
ఓకే
ఖచ్చితంగా ఆ ఆదివారం కలిసి వచ్చేటట్టే పెడతారు ఐదు రోజులకైనా ప కంట్రోస్లు కైనా
ఆ అప్పుడైతే అందరు ఇంట్లోనే ఉంటారు కదా
పాల్గొంటారు అని మేము కూడా పూజ అయిపోయిన తర్వాత వినాయకుడిని తీసుకొని ట్రాక్టర్ లో పెడతారు
ఉ వినాయకుని నిమజ్జనం చేసేంత వరకు అందరూ గం
గంతులు వేస్తారు రంగులు చల్లుకుంటూ మేము బాగా ఆడుకుంటాము ఎంజాయ్ చిన్న పెద్ద ద అట్లంతా ఏం లేకుడా అందరం కలిసి ఆడుకుంటామండి ఇంకా రంగులు చల్లుకొని నీళ్ళు పోసుకొని అన్ని చేస్తాము
రంగులు చుల్లుకునేదొకటి ఆనందం అయితే రంగులు మొహం నుంచి తుడుచుకునేది ఇంకో బాధ అయిపోతుంది
కాకపోతే ఇప్పుడంటే వాటి గురించి తెలుసండి అదంతా రసాయనాలు ఉంటాయి చేసుకోకూడదు అది ఇది అని కానీ చిన్నప్పుడు మనకు తెలియదు కాబట్టి చేసేవాళ్ళం ఇంకొక ముఖ్యమైన ఘట్
మ్
క్కడ ఏమంటారు ప్రసాదం అక్కడ కూడా ఆ రోజు కూడా పంచ తారు కదండి వినాయకుడు నిమజ్జనం మొదటి నుంచి తీసుకెళ్ళేంత వరకు అక్కడ కూడా పంచుతారన్నమా అక్కడ కూడా కొంచెం బా అది కూడా చేస్ మ్
ఇది రంగులు అంటే గుర్తొచ్చింది నేను స్కూల్లో చదువుకున్నప్పుడు నా స్నేహితు త్తరాలు ఒక అమ్మాయి ఉండేది మేము స్కూల్లో ఉన్నప్పుడు విగ్రహం పెట్టారు అనమాట వినాయక చవితి విగ్రహం పెట్టారు ఇంకా ఆ రోజు మాకు స్టడీ అవర్స్ వదిలేసారు సల్లె ఆడుకోండి అనని మేము రంగులు కొట్టుకున్నాం రంగులు కొట్టురు స్నానం చేసాం అందరికిీ ఏం పోదు కదా ఆర రంగులనేది మా స్నేహితురాళ్లు ఏం చేస్ చ్చిందంటే రంగులు మొహంలో పోలేదని కోపంతో గోడకేసి మొహం గీక్కునింది
గోడకేసి మొహం గీక్కునిందా
పం వచ్చేసి గోడకేస్ అట్లా అనేసింది దానికి పాపం రక్తం వచ్చేసి గీక్ కునేసి అసలు పిచ్చి పట్టేసిందేమో అనుకున్నాం ఒక సెకండ్ మేము
ఆ
అట్లా ఏదో కోతిపనులు అట్లా చేసే వాళ్ళం
అవును నాకైతే అదే అండి మట్టితో చేసి ఎంజాయ్ చేసి అట్లా తిరిగే వాళ్ళం
అవును మట్టితో అంటే గుర్తొచ్చింది మా కళాశాలలో మొన్న వినయక చవితి అంటే సెలవులు ఇవ్వ క ముందు ఆ బంకమట్టితో విగ్రహం చేయండి అని ఒక
పోటీ పెడ్తారు ఆ మేము కూడా ఇక్క
ఇట్లా మేము పాటీస్పేట్ చేసాము భలే చేశారండి చాలా మంది బా చేస్
ఆ బంక మట్టితో అప్పుడు చేసేవాళ్ళమండి చాలా మంచి ఉంటయ్ అదిగాకా అ పర్యావరణాన్నీ కాపాడిన వాళ్ళమవుతాం ఈ రసాయనాలు అవన్నీ వాడే కంటే కూ లా మట్టితో చేసినవి మట్టిలో నీళ్ళల్లోనే నిమజ్జనం చేస్తే మనమే మంచిదండీ మన భూమిని సారవంతంగా ఉంచుతుంది
మ్ అవునండీ
ఆ ఎక్కువ కలుషితం కాకుండా నీరు అవంతా కూడా మనము మంచిగా ఉంటామండీ ఎందుకంటే ఆ నీరే మళ్ళీ మనము వాటినీ ఆ ప్యూ మన్ తాగాల్సొస్తది కదా
మ్ మ్ అవునండీ
ఎంత కాదన్నా ఒక నది నుంచి ఇంకొక నదికి చిన్న చిన్న కొలలులో నుంచి అన్నిటికీ ఓ పో పోతాయి కదండీ నీళ్ళు అనేటివి ఆ ఆ నీళ్లే పొలాలకు ఎళ్తె తాగడానికి మొత్తం అవే కాబట్టి బంక మట్టిది వాడ్
మంచిది ఉ అవునండీ
పని చేేసారు
ఉ అవునండి చాలా బాగా చేసారు తెలుసా పువ్వులు పెట్టడం అంతా అలంకరించ్ చేయడం చాలా బాగా చేసారు అనుకున్నా ఆ కళాశాలలో ఇంతా టాలెంట్ ఉన్న వాళ్ళు గూడా ఉన్నారు తరాణి
అంతే అండి ఇ కొం అది లోపలా తీస్తేనే కదా బయటకి వస్తది అప్పుడు మనం రాదు రాదు అని అక్కడే ఆగి అక్కడ ఆగిపోవడం కంటే గూడా వచ్చినా రాకపోయినా ఒక అడుగు ముందుకేసి పాల్గొనీ